హలో
బాగున్నావా
ఆ బాగున్నా మౌనికా. నువ్ బాన్నవా?
ఆ బాగున్నా. ఏం చేస్తున్నావ్? ఎలా ఉన్నావు? అసలు మాట్లాడనె మాట్లాడట్లేదుగా?
మంచిగానే జరుగుతుంది. ముందు ముందు ఏం జరుగుతదో చూడాలి ఇంకా.
అవున! ఏం చేస్తున్నావ్ ఏంటి ఇప్పుడు?
నేను కోచింగ్ తీసుకుంటున్నాను వర్ష. మోనిక
ఓ అవునా ఏం కోచింగ్ తీసుకుంటున్నావ్?
ఇదే ఉంటది కదా! ఎ ఈ డబల్ఈ కోచింగ్ దానిపై తీసుకుంటున్నాను.
ఓ అవునా! చల్లి చాల మంచిది అది తీసుకొ. తీసుకో జాబ్ నోటిఫికేషన్ కూడ వస్తదంట బాగ చ అది బాగ రాయి ఎగ్జామ్.
చదవాలి ఇంకా. ఇన్ని డేస్ టైం పాస్ అయిపోయింది. ఇప్పుడైనా చదువుకోవాలి.
మ్ చదువు. నేను కూడా తీసుకున్నాను తెలుసా నికేమైనా?
అవునా! చెప్తనే లేదు అసలు.
నా అలా అయిపోయింది ఇక బీటెక్ అవ్వగానే, జాయిన్ అయ్యాను. తీసుకున్నాను. కోచింగ్ అయిపోయింది. ప్రస్తుతం స్టడీ హాల్ కెళ్ళి చదువుకుతూ ఉన్నాను. నా నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నా.
ఓహో ఎక్కడ తీసుకున్నారు?
ఇక్కడ దిల్ షిక్ నగర్ లో గేట్ మాస్టర్స్ అకాడమీ అని ఉంటది అందులో తీసుకున్నాను.
ఓ అవునా! నేను అక్కడే తీసుకుంటున్నాం. ప్రస్తుతం ఆ ఓకె ఇంకా గుర్తున్నాయా? అప్పటి జ్ఞాపకాలు, మన కాలేజ్ జ్ఞాపకాలు?
ఆ వాటినెలా మర్చిపోతామ్! చాల అంటే చాల ఎంజాయ్ చేసాన్ అపట్ల అసల్.
నాకు అప్పుడప్పుడు ఒక్కటి ఊకే గుర్తొస్తుూ ఉంటుంది. అప్పుడు మన ఫేర్వల్ లో మనం రెడీ అయి వచ్చినాం డ్యాన్స్ కోసం రడీ అయి వస్తుంటె, మన సార్ చూసి, మనల్ని తిట్టారు. ఇంత డబ్బున వస్తారా అని గుర్తుందా!
అసలు మనమే తొందరగ వచ్చామ్. అయినా, తిట్లు మనకే పడ్డాయి.
అవును కదా! అప్పుడు, ఏ కోపం మన మీద తీసిండో కానీ,
కోపం కోపమే గానీ, మళ్ళీ ప్రేమ మాత్రం బానే చూపిస్తాడు సార్.
అవ్. మన హెచ్ఓడి చాలా మంచివా, మంచి అతను.
ఆ అవును. ఆ రోజు అసలు శారీస్ కట్టుకోవడానికి, పది నిమిషాలని పెడిత్ తే ముప్పై నిమిషాలయినా అవ్వలేదు. అంతసేపు, కట్టుకొని అంతసేపు రెడీ అయ్యాము గుర్తుందా!
ఆ అవునవును. మనకి ముందె అలవాటు లేదు కదా! అందుకే అంతసేపు పట్టిందిలే.
అవు అసలు నువ్వు మాత్రమే, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత శారీ కట్టడం నీకొచ్చని. ఆ రోజే చూసాను.
నాకు అప్పుడప్పుడు, అలా అలా ప్రాక్టీస్ చేస్తు ఉంటే, కొంచం వచ్చిందిలే.
చాల బా కట్టావు.
ఇంకా డ్యాన్స్ చేస్తుంటే, మంజూస సారి కొంచెం కిందికి జారింది గు గుర్తుందా
అవును ఆవును అది మర్చిపోలేను పాప మంజు శారీ పొట్టిగా వచ్చింది ఎ అవును ఎలా ఉందో ఎలా భరించిందో ఏమో ఆ రోజంతా
అవును అది ఇంకా నార్సింగ్ అది పెద్ద షాపింగ్ మాల్ బట్ అట్లా ఎందుకు వచ్చి వచ్చిందో ఏమో
అవును అసలు అంత పెద్ద షాపింగ్ మాల్ రాంది అంత పుట్టి రావడం ఏంటి చూసుకోరా అసలు
అలా జరిగిపోయిందిలే ఏం చేస్తాం
ఇంకా నీకు ఆ రోజు గుర్తుందా మజుషా అంటే నాకు ఇష్టం ఉంది అని యొక్క అతను వెనుకబడ్డాడు
అవునా నాకు గుర్తు లేదు
అదే అనిల్ అని ఉండే కదా మన క్లాసులో గుర్తులేదానికు
ఓహో తన బక్క ఉంటాడు తనేనా
తనే తనే మంజూష బాగుంది నాకు ఆ అమ్మాయి నాకు వచ్చింది ఆ రోజు చెప్పాడుగా మన అందరికీ
ఆ అవును అవును కరెక్ట్ కరెక్టే
ఉ హు
ఇంకా అప్పుడు మనం డాన్స్ చేసాము పాటలు ఏమైనా గుర్తున్నాయా నీకు నాకైతే అస్సలు గుర్తు కూడా లేవు
గుర్తుఉంది గుర్తు ఉంది సంస్కృతి చేశాము అందరం కలిసి స్టేజ్ పైన ఫస్ట్ టైం చాలా బాగుండేది
ఆ అవును కదా అప్పుడు
ఉ
అప్పటి రోజులు మళ్ళీ వస్తే బాగుండు కానీ ఇలా అసాధ్యం
నిజమే నువ్వు చెప్పేది
ఇంకా ఇంకేంటి విశేషాలు చెప్పాలి
చెప్పాలి నువ్వే ఆ కాలేజ్లో ని గుర్తున్నా నీకు కాలేజ్లో మన నీకు ఫేవరెట్ ప్లేస్ ఏంటి
నాకు ఫేవరెట్ ప్లేస్ అంటే అది అదేంటి చెట్లు ఉంటాయి కదా మొత్తం పచ్చ పచ్చని చెట్లు ఆ ఆ ప్లేస్ అంటే నాకు చాలా ఇష్టం
ఆ బాగుండేది సీతాకోక చిలుకలు కూడా వచ్చాయి మన కాలేజీలోకి
ఊ ఇంకొక గుడి గుర్తుందా సరస్వతీ దేవిది ఎంత బాగుండేదో
చూసి ఒక పాజిటివ్ వైబ్ వచ్చింది ఆ రోజంతా బాగుండేది
ఆ అవును నిజమే
ఇంకా నీకు గుర్తుంద మన కాలేజీలో వినాయకుడిని పెట్టినప్పుడు
ఆ అవును అది మట్టి వినాయకుడు గుర్తుంది అది ఎలా మర్చిపోతాను
ఇంకా పెద్దది మట్టి వినాయకుడు మన్ అండ్ దాంతో పాటు చిన్న చిన్నవి మట్టి వినాయకుడు మనం కొనే వాళ్ళం కదా ఫిఫ్టీ రుపీస్కి ఒకటి దొరికేవి ఇచ్చేవాళ్ళు
ఆ అవును ఇప్పట్లో ఆ మట్టి వినాయకులు ఎవ్వరు వాడతలేరు అంత ప్లాస్టర్ ఆఫ్ ప్యాక్ ఈ సర్ దీప్సంతంటే చేస్తున్నారు అది నీటిలో వేసినప్పుడు మొత్తం నీటి కాలుష్యం వచ్చేది వస్తుంది
అవును కాలేజ్ లో మనం చదు అనుకున్నాం కాబట్టి అలా మట్టితో పెట్టాలి లేదంటే బాగోదు అని పెట్టారు. అ చాలా బాగా జరుపుకునే వాళ్ళం కదా వినాయకున్ని మనం
కరెక్ట్ ఏ
ఇంకా లాస్ట్ నిమజ్జనం రోజు మన కాలేజ్ లో కాలేజ్ మొత్తం వచ్చేది ఇ డ్యాన్స్ చేసే వాళ్ళకి గుర్తుందా
మర్చిపోతాను చాలా బాగా గుర్తుంది. బ్యాండ్ తెచ్చారు. డిజే పెట్టారు అవి డ్యాన్స్ చేసాము
ఇంకా మన మన సీనియర్ అక్కోళ్ళు మనల్ని డ్యాన్స్ చేయమని పిలుస్ అయితే మనమేమో మొహమాట పడుతూ వెళ్ళకుండా ఉండేవాళ్ళు ఆ చేయాలని లోపల ఉన్నా కూడా వెళ్ళకుండా ఉండే వాళ్ళ గుడుతుందా
హ అవును కదా అప్పట్లో మొహ మాటలు ఏంటో ఏమో మనకి
మనం సినస్ అయినప్పుడు మా మొహమాటం అంతా ఎక్కడికో ఎగిరిపోయింది.
అవును నిజమే ఇంకా గుర్తుందా సంక్రాంతి పండుగ ఎంత బాగా జరుపుకున్నామో
ఆ అవును ఎందుకు నచ్చిపోతని ఎలా మచ్చిపోతాను అ మన్ బాగా రెడీ అయి వెళ్ళేవాళ్ళం ఫొటోస్ దిగేవాళ్ళం. బతుకమ్మ పేర్చి ఆడేవాళ్ళం గుర్ ఆ గుర్తుంది. మన హెచ్ ఒడిసే మెచ్ కున్నారు ప్రిన్సిపల్ సార్ కూడా మెచ్చుకున్నారు. మనం ముగ్గుని చూసి గుర్తుంద
ఆ అవును అవును కరెక్టే పెద్ద ముగ్గు
అవును చాలా బాగుండేవి అప్పట్లో ఆ రోజులు
ఆ అవును కరెక్టే ఇంకా మన తనుజ మేడం గుర్తుందా నీకు
హలో
తనుజ మేడం గుర్తుంద
బాగుండది మేడం మేడంకి చాలా మంది ట్రై చేసేవారు అసలు
అవును నిజమే ఎంత మంచిగా చూసుకునేదో మనకి అసలు
ఉమ్ అవును నీ గుర్తున్నాడా నాకు ఒక సార అంటే ఇష్ ఇష్టమని చెప్పాను ఎలా ఉన్నాడో ఏంటో
ఓ ఆశార మనకి హెచ్చెచ్ం చెప్పేవాడు
ఆ ఆ సారే ఎంత బాగుంటాడా కదా పొడుగు తెల్లగా ఆ చిన్న చిన్న క్యూట్ క్యూట్గా పదాలు బాగా వాడుతుంది
ఆ అవును అవును నీకొచ్చేవాడు కూడా అలాంటి వాడే రావాలని కోరుకుంటున్నాను.
నీకు గుర్తుంద మన ఫేర్వల్ రోజు గిఫ్ట్ చే ముందు సరికి నేను ఎలాని నా పేరు ఆలగిన నా పక్కనున్నమ్మకి వస్తే నేను చాలా ఫీల్ అయ్యాను గుర్తున్నా
అవునవును చాలా ప్రయత్నించావు కానీ అది
ఒక్క ఫోటో అయినా దొరుకుతదేమో అని నేను ఎదురు చూసాను. అట్లీస్ట్ అమ్మాయి నువ్వు వెళ్ళ అని అంటదేమో అనుకున్నాను అనలేదు కానీ
అవును చాలా ప్రయత్నించావు కానీ అది వర్క్ అవుట్ అవ్వలేదు
అవును ఈసారి ఇప్పటికీ వర్కౌట్ అయితే మంచి ఒక ఫోటో ఫ్రేమ్ కట్టించుకునేదాన్ని నేను
టమాసయారంటే మీకు
అవునా బాగుంటాడు క్లాస్ లో క్యూటే క్లాస్ ఎంత బాగా చెప్తాడు ఆ క్లాస్ తిట్టడం ఎంత క్యూట్ గా తిడతాడు వాటికే పడిపోతారు అసలు
ఆ అవును అవును నిజమే కానీ చాలా బాగా చెప్పేవాడు మనకి చదువు చాలా నేర్పచ్చాడు
హు అవును
ఇంకేంటి విశేషాలు ఇంట్లో వాళ్ళు ఏం చేస్త స్తున్నారు అందరు బాగున్నారా
ఆ బాగున్నారు
ఆ అందరూ బాగనే ఉన్నారు
ఇంకా మీ అక్కవాళ్ళు తమ్ముడు మీ తమ్ముడు ఏం చేస్తున్నాడు అసలు
ప్రజెంట్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది నిన్ననే ఎగ్జామ్స్ అయిపోయాయి కదా వాళ్ళకి
ఓ అవునా ఎలా రాశాడంటా మరి
బానే రాసాడు అని అంటున్నాడు చూడాలి ఇంకా ఏం జరుగుతుందో
సరే సరే మా వాళ్ళు పిలుస్తున్నారు ఉంటా మరి బాయ్